హలో
హాయ్ భవ్యా
హాయి అక్క బాన్నావా అక్క
ఆ బాగున్నా రా నువ్ ఎలా ఉన్నావ్
బావున్నా
స్తున్నారు మరి ఇద్దరు
సనా నె నేను వాణి ఫోన్ చూసాంది
ఏం చో
మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్
ఆహా మేడ్ ఫర్ ఈచ్ అదర్ ఆ అదే దే కదా ఏదో బిగ్ బాస్ లాగా జెస్
ఆ బిగ్ బాస్ లాగే ఉంది హు
మ్ బాగుందా మరి
ఇప్పుడు అంతా కొట్లాడుతన్నారు
దానికే గదా పెట్టింది శివా ల్లొచ్చి కొట్టుకుంటే మనకు బాగా నచ్చుతాయి ఎట్ల బోతున్నాయి స్టడీస్ అంతా
బానే ఉన్నాయి
బానే ఉన్నాయా మరి అట్లా మీ అక్క వెళ్ళిపోత థే ఇయర్ ఉంటావు ఒకటే
ఆ నాకెం అలవత్ పట్టేంది కదా ఇంకా
వెళ్ళిపోవడమే కావాలంటావా
ఉ అట్లేం లేదు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటిబ హా పో పో కాదు ఆవో రెడి కాలే నెన్ రెడీ అయి కాలేజ్ కి పోతా
అంటే ఓ ధైర్యం ఉంటది కదా హక్కు ఉందిలే అని అక్క ఉంది అని
ఉంటాది ఏమ అంతే ఇంకా అలవాటుయింది కాబట్టి ఇంకేం లే
ఉమ్ అంతేలే ఇంకా ఫ్రెండ్స్ అందరు ఉ టారుగాద
ఉమ్
ఇ బా నటింది
ఉమ్ ఫ్రెండ్స్ అయిన కాలేజ్ అతే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వర్క్ ఉంటారు కదా ఇక్కడేం పీజీ లేవో తెలిదు
మళ్ళీ వాళ్ళని మీ పీజీలోకి రప్పించుకో అంతే కాదా ఆహా తెలుగు వాళ్ళేనా అందరు
ఆ ఇద్దరు తెలుగు ఒక పాపకి తమిళ్ తమిళ్లలు తెలుగొచ్చు
ఆహా మధుకు గూడా అట్లాంటి ఓ ఫ్రెండ్ ఉంది
ఉమ్ తెలుసు తమిళే తెలుగు ఉమ్
ఇట్లా మరి అంతా అడ్జస్ట్ అయిపోయింది నేనా పీజీలో ఇప్పుడు బట్టలు ఆరేయడానికి వచ్చిన
ఏపీజీ
ఇది రాజన్ కుంటెల రా ఇది సకెనెల లేట్ పిజి
రాజన్కుంటలోనా ఉమ్
మీకు ఫుడ్ అంతా బాగా సెట్ అయిందా పిజీలో మరి
ఆ
ఉహు మీకు ఎం ప్రాజెక్ట్స్ ఇవ్వలే ఇంకా సెకండ్ ఇయరా ఫస్ట్ ఇయరా ఇప్పుడు
ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమ్
ఎస్
ఉ
గెలీపోతదిలే మీ అక్క ఎంజాయ్ చేదువు రెండు రెండు ఉం ఉ ఇంకా మళ్ళా రెండు టూ ఇయర్స్ ఉండదు గదా
టూ ఇయర్స్ ఆ ఆ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఆ ఆ ఉ ఇంక ఇప్పుడు అలవాటు అయిందంటే ఇంగ సేకండ్ ఇయర్ కూడా ఇంగ ఇంగ బాగా అలవాటు అవుతుంది ఉ
ఎట్లుంది రెడ్జెన్సీ మరి
బాగనే ఉంది
బానే ఉందా
ఉ అన్ని బానే ఉన్నాయ్ గానీ ఒక్ ఒక క్లాస్ నచ్చదు అది పిపిఎస్
ఏ పిపిఎస్ మాకు అసలు మాకునచ్చిన సబ్జెక్ట్ అంటేనే పిర్ చేస్తా ఆడు ఏం చేపిచ్చారో ఒక్క గుర్తరు వచ్చేస్తామని
మాకు ప్రతిసారి లేపుతుంది అటుకు అచ్చి ప్రెజెంటేషన్ ఇవమంటుంది ఇంకా ఎం ప్రిప్ నువ్వే రగనే నచ్చదు అసలు
ప్రెసెంటేషనా ఏదో చిన్న చిన్న ఆక్టివిటీస్ బెడత్ తరుగదానా ప్లే గ్రౌండ్ లోకి తీసుకో పోయివను త లేవా మీకు
అది ఒకటి చేపించినారు యాక్టివిటీ ఇంకా నార్మల్ అన్ని అప్పుకప్పుడు చెప్తుంది అట్కొచ్చి ఎక్స్ప్లెయిన్ చేయమని ఏమని ఎక్స్లెయిన్ చేసాం అందుకే నాకు నచ్చదు
క్లాస్ లో మీ అక్క ఫస్ట్ మీ గురించి మీరు చెప్పండి మీరు ఎందుకు ఈ కాలేజ్ చేయన చెప్పండి అంటే ఆ కదు కదు ఒక్క నిజం చెప్ చెప్పండి రెండు అబద్ద్దాలు చెప్పండి అని చెప్పినారు మనం నన్ను నిజం ఏదో కనుక్కోవాలన్నమాట మీ అక్క ఎమ్ చెప్పింది దెల్సా ఆ ఏదో నాకు డాన్స్ చేయడం వచ్చు నేను నా ఫ్రెండ్స్ ని కేర్ చేస్తాను ఇంకట ఏదో చెప్పింది దీంట్లో నిజం ఏంది అబద్ధం ఏంది ఆ ఫ్రెండ్స్ ని కేర్ చేయడం అబద్దం అని చెప్పి పింది అందరు పడి పడి
డాన్స్ అనే అసలు అ
ఆ సాంగ్ సాంగ్స్ పాడ్డం ఇష్టం అని చెప్ింది అందరుూ పడి పడి మీ నడుచుడు ఫ్రెండ్స్ కేర్ చేయడము అపద్ధమా అని చెప్పి
అంద వేర క్లాస్ లో
సార్ గూడా నవ్విన్నాడా ఖరికి
ఏ సారు ఇంగ్లీష్ స
వెళిపోయినాళ్లే ఇప్పుడు ఆ సార్ అంటే ఏమి ఇష్టము పిపిఎస్ కాదు అయినా ఇంగ్లీష్కి వస్తాడు అప్పుడుకు ఇంగ్లీష్ ఉంది మీకు ఇంగ్లీష్ ఉంది కదా ఇప్పుడు
ఆ ఉంది
ఆ
ఇంకా ఈరే కదా ఇకా నెక్స్ట్ నుంచి ఉండదంట కదా ఇంగ్లీష్ అది కూడా పోతే ఇంకా పీడ పోతుంది కొంచెం
ఉత్తమ మరి
ఆ మథస్ ఇష్టం
ఆహ
ప్రతిసమ్ముకి కావాల మ్యాస్
ఆ
ఆ
తస్ అన్ని స మ కస్త తవర్సం కూడా వస్తుంది టూ ఇయర్స్ ఉంటది బాగా ఫోర్త్ మాకు థర్డ్ ఇయర్ నుంచి కొంచం కొంచెం తగ్గుత వచ్చింది కానీ అంటే మాథ్స్ ఉంటుది దాంట్ అంత హై లెవెల్ ఏ ఉండదు
ఆ అ అంతే ఏం లేదు అంతా ఇంటారు మ్యాథ్స్
మాకు ఇంటర్లోనే రాదు కాబట్టి మేము స్ట్రగుల్ అవుతున్నాము ఇంటిగ్రేషన్ డిఫరెన్షయషన్ చూసాన అంటే అడగ కలిది పడతా నేను
ఆ
అదే నచ్చంది
అంత అది ఫస్ట్ సంమ్ కంత అదే
హ
ఇప్పుడు కొంచెం చేంజ్ అయింది
ఆ మల్ ఇవన్నీ వస్తాయి కదా ఫస్ట్ ఫస్ట్ వచ్చేద ఇంటిగ్రేషన్ డిఫరెన్షియషన్ కూడా కాదు
అదైపోయినాకిది
నాది యాక్చువల్ గా బైపీసనా ఇంటర్ లో ఇంకేడికిొచ్చిన వెంటనే ఆ మత్సమార్థం గాలా మళ్ళీ కూర్చుని దాంట్లో బానే కూచు వానీ జేసేస్తాండి అప్పుడు
ఉ
అ
ఇంకేంకా
ఇంకే లే నా చప్పాలు ఏందంది దిన రోజ్ చికెన్ బడతారు కదా
ఆ పెడతారు ఇప్పుడు
ఎ
పోదాంలే ఇంకా ఎంత సిక్స్ ఫార్టీ టు అయ్యింది
ఆ టైమింగ్ మీగ్గూడా అక్కడ ఏ టైమింగ్స్ మీకు అక్కడ
హు ఇప్పుడైతే సెవెన్ కి సెవెన్ కు ఉంటుంది ఇంకా మార్నింగ్ మార్నింగ్ సెవెన్ థర్టీ స్టార్ట్ అయితుందమో
ఆహా
ఇప్పు ఇప్పుడైతే చికెన్ ఇది బిర్యానీ పెట్టినప్పుడు ఫస్ సిస్ ఫిఫ్టీ ఫార్టీ ఫైవ్ కే పోతాండ్రందరు సెవెన్ థర్టీ సెవెన్ ఫార్టీకి అంతా హాఫ్ లో హాఫ్ కంప్లీట్ అయిపోయింటది
బిర్యానీ గాబట్టి అదతే ఇప్పుడు నిమ్ మిగతా రోజుల్ చూడు అందరు అలిపోయిన కూడా ఎంతంది మీలా ఉంటుంది
ఆ
ఉ
ఒకసారి సండే ఇంటి దగ్గర నుంచి వచ్చినప్పుడు కూడా అంతే అసలు ఉండదు ఏదైనా ఇప్పుడు అంత ఫుల్ ఖాళీ అయిపోయింటది
బాగుంటదా మీ పేర్లో బిర్యానీ
హా బాగుంటది
ఆహ మా పీజీలో ఏదైనా మంచిగా పెడతారంటే ఓన్లీ బిర్యాని బిర్యానీనే చికెన్ కూడా ఏంద ఉడి ఇలాట్ అనిపింది నాకు
ఆ
అ మీకు ఇప్పుడు సెకండ్ సెమ్ లో ప్రాజెక్ట్ వస్తాది కదా
ఆ ఉంది ఓ ప్రాజెక్టు
ఆడిననా
ఆ మొన్ననే మండే అయిపోయింది ఫేజ్ టు
ఆహా తలకాయ నొప్పి అయినా మనం ఏం చెయ్యమనుకో ఎవరో ఒక టీమ్ మేట్ ఉంటారు వాడ్ చేస్
మా మాకట్లా లేదు అందరికి అట్లా చేస్తున్నారు మా గ్రూప్ ఒకటి ఆ బాబు ఏం చేయదసలు ఆ బాబుకు ఒక్కటే వచ్చు ఒక్కటే వచ్చు ఏమనంటే అందరి మీన మీ మీద కంప్లైంట్ ఇస్ సాన్
అయ్యో
ఒక పాపన్బట్టుకుంది బనస్మిత అనే పాపని ఆ పాప ఏం చేయదు నేను ఆ బాబ్ మీద కంప్లైంట్ ఇస్తా అదొక్కటి మెసేజ్ పెడతాది గ్రూప్ ఉమ్
పాపం గదా పక్కనోలు
ఆహ్ రిప్లై ఇవ్వదు ఏదానికి అసలు ఏమి ఇప్పుడు ఇట్లా కంపెనెన్స్ ఏమన్నా పెట్టుకోవాలన్నా కూడా ఏం తీసుకొన్బోరు ఏమనంటే మేమ్ మా అక్కడ్నుంచి వస్తున్నాం బస్సులో వస్తున్నాం మాక్ కష్టం అంటారు
ఆ హా
ఏం చేయదు ఓర్క కంప్లైంట్ ఇవ్వడం ఒక్కటొచ్చు
మరి ఇట్లా ఎవర్ చేస్తున్నారు మొత్తము
ఎక్కువా అంటే మ్యాటర్ చెప్తే బెటర్ కదని ట్ సార్ వాళ్ళ్ముందర బాగా చెప్తే అందుకని నేన్ లీడర్ కాబట్టి ఇవి చెప్పతాను ఇంగా మీరి విని మీర్తీసుకోండి అంటుంది
అంటే ప్రాజెక్ట్ చేయాల గదా అది ఎవర్జేస్
ప్రాజెక్ట్ చేయ్దు ఎక్స్ప్లనేఫన్ చేసేకి తన లీడర్ గదా ఫస్ట్ తన్తీసుకున్నాక మేమ్ తీసుకోల్లా
అబ్బో మరి ఇన్ని డిమాండ్లా
ఆ అంతా అట్లే చేస్తది ఆ పాప
ఉమ్
అది కాక అది మాకు తెలీదు ఫస్టు ఆ పాప అట్లని బాగా చదుత్ తుందనుకున్నామా ఇంకొక గ్రూప్లో కూడా ఆ పాప ఉంది డిజైన్ అది ఆర్డిను ఇంకొకటి డిజైన్ థింకింగ్
ఆహా
దానికి పీపిటీ అది ప్రజెంటేషన్ చేయమనిందా మేడము దానికి కూడా ఏం చేయలేదు అసలు రెస్పాండ్ కూడా అవ్వలేదు ఎలా చేయాలి ఇప్పుడు రెండు పీపు మెటీరల్ నేను పెట్టిన ఏది బాగుందని
ఉమ్ అప్పుడు మీరే మెసేజ్ పెట్ టాలా ఇట్లా రెస్పాన్స్ ఇవ్వపోతే నేను
ఉమ్ పెట్టాల కానీ ఏమో ఇంకా ముపర్స్ చెప్పలేదు అటుపోయినాక పూళ్ళ అంతం మాకు ఒకటే రోజు ఆ రోజు రెండు ప్రజెంటేషన్లు ఉండే మేము ఒకదాం ప్రిపేర్ అవ్వలేదు ఆ పప్ కు ఒకటే ఉండ మా గ్రూప్ కి రెండు ఉండే అప్ పాక్క ఒకటే ఉండేనా ఆ రోజు రండి చేద్దాము ప్రజెంటేషన్ చేద్దాం రండి అనింది పిపి టిఏం చేదు పిపి టి చే నాకంథావ్ రెడీ అయ్య చ్చి ఇంక మేం స్టార్ట్ అదే ఇంకా నేర్చుకోకనే చేద్దాం రా అంటుంది హమ్ చూడ అల చేస్తది క్క ఆ పాప
అంటే మీకు జస్ట్ ఇప్పటి వరకు ప్రజెంటేషన్ మాత్రమేంది ఇంకా హ్యాండ్స్ ఆన్ ప్రాజెక్ట్ చేయలేదనమాట
ఆ అది ఆఫ్ అయిపోయింది అది ఆర్డినో ఆ ఆ హలో
ఆహా నా మీది అప్
ఆ ఇప్పుడు వినపస్థాంధీ క
ఆ హమ్ చెప్ చెప్పు
ఉండుక మల్లిచేస్
హమ్ సరేర
బాయ్